హ్మ్ బోన్నావా
ఆ బాగున్నాను నువ్ బాగున్నావా
హ్మ్ బాగున్నా ఏం చేస్తున్నావ్
నేనా ఈరోజు ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ ఎనర్జీ గురించి ఎస్సే రాయమంటే మన కాలేజ్ లో రాస్తున్న
అవునా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా అసలు అది
అవును ఎలక్ట్రిసిటీ మన డైలీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ కదా
అసలు ఎలక్ట్రిసిటీ లేకుండా మన లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది
అంటే ఇంక మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తూనే ఉం టాము ఎలక్ట్రిసిటీ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేం అసలు అయితే
మ్ అవును ైట్స్ ఫ్యాన్స్ టీవిస్ రిఫ్రిజరేటర్స్ అంటా మొబైల్ చార్జర్స్ అన్న ఎలక్ట్రిసిటీతోనే వర్క్ అవుతాయి కదా అవన్నీ దానిపైనే డిపెండ్ అయి ఉంటాయి
కరెక్టే మరి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు తెలుసా నీకు
తేలుసు అది ఎట్లా ప్రొ ప్రొడ్యూస్ చేస్తారంటే పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా పవర్ ప్లాంట్స్ లో ప్రొడ్యూస్ చేస్తారు అవి
అవునా సర్మల్ ్లలాన్స్ హైట్ ్రో పవర్ ప్లాంట్స్ అండ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా
మ్ అవును అవన్నీ ఉంటాయి
న్ మరి సోలార్ ఎనర్జీ అంటే ఏంటి
సోలార్ ఎనర్జీ అండి సన్ లైట్ ఉంటుంది కదా సన్ నుంచి వచ్చే లైట్ సన్లైట్ పొందిన ఎనర్జీని సోలార్ ఎనర్జీ అంటారు అంటే డైరెక్ట్ సన్ నుంచి సోలార్ పెరల్స్ మీద పట్టి ఆ సోలార్ పనెల్స్ ఆ ఎనర్జిని ఇవి తీసుకొని దాన్ని స్టోర్ చేసి ఎలక్ట్రిసిటీగా మారుస్ దన్నమాట
ఆ కరెక్ట్ సోలార్ ప్యానెల్ సన్ లైట్స్ ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయి కదా
మ్ అవును ఇంకా అది వచ్చి ఎన్విరాన్మెంట్ ఫ్రెం ఫ్రెండ్లీ ఎనర్జీ రీసోర్స్ అనమాట ఇది
మ్ మళ్ళీ మరి సోలార్ ఎనర్జీ అడ్వాంటేజెస్ ఏంటి అంటావు
అంటే దీనికి అసలు చాలా అడ్వాంటేజెస్ తెలిసినయిది పొల్యూషన్ అని ఇది అంతగా క్రియేట్ చేయదు ఇంకా తగ్గిస్తుంది అది
అవునా
మ్
క రెన్యువబుల్ ఎనర్జీ సోర్స్ కదా
మ్ అవును సన్ నైట్ ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి గ అది రినవాబులే
ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా తగ్గవచ్చు దీని వల్ల మనకి చాలా యూజ్ అవుతుంది
అవును చాలా హౌసెస్ లో ఇప్పుడు సోలార్ ప్యానెల్స్ కూడా ఇన్స్టాల్ చేసుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా మా ఇంటి ముందర ఒక బిల్డింగ్ కట్టినడు అక్కడ కూడా వాళ్ళు సోలార్ సో యువర్ ప్రైమ్ న్యూస్ ఇన్స్టాల్ చేసుకున్నారు
ఉమ్ ఉంటది ఇంకా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ కూడా బాగా తగ్గుతుంది అందుకే వాళ్ళు చేసుకునింటారు
ఉమ్
ఎలా వర్క్ చేస్తాయి అవి
అమా డే టైమ్ లో ఎలక్ట్రిసిటీని జనర్ జనరేట్ చేస్తాయన్మాట సన్లైట్ తీస్ కొని చెప్పలేదా సన్లైట్ తీసుకొని దాన్ని ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేస్తాయన్మాట అవి డే టైమ్ మ్స్ లో
నైష్ నైష్
ఈ నార్మల్ ఎలక్ట్రిసిటీ తో కంపైర్ చేస్తే సోలార్ ఎనర్జీ బెటర్ అంటావా
ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు తెలిసి అది బెటరే కదా
ఉం కరెక్టే కానీ ఇన్స్టాలేషన్ కాస్ట్ ఫస్ట్ కొంచెం ఎక్కువుంటుంది కదా
అవును కానీ లాంగ్ టర్మ్ లో సేవింగ్స్ ఉంటాయి దానివల్ల మాకు సేవింగ్స్ అనేటివి బా గా పెరుగుతాయి అన్మాట
ఉం అది కూడా కరెక్ట్ ఏ లే
ఉమ్ మరి పవర్ కట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తావు
అండ్ పవర్ కట్స్ వచ్చినప్పుడు ఇంకా ఎమర్జెన్సీకి లైట్ యూజ్ చేస్తాను ఎమర్జెన్సీ లైట్ ట్ ఉంటుంది ఆ ఎమర్జెన్సీ లైట్ యూస్ చేస్తాను
ఉమ్ సోలార్ బ్యాటరీ సిస్టమ్ ఉంటే ఇంకా యూస్ఫుల్ కదా మనకు
ఉం అవును నిజమే
మరి ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడానికి ఏం చేస్తావు
అంటే యూజ్ లేనప్పుడు లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఎందుకు చెప్పు యూజ్ లేనప్పుడు లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ వేసుకొని వేస్ట్ కదా అందుకె అలాంటప్పుడు ఆఫ్ చేస్ పెట్టేస్తా
నేను కూడా చార్జెస్ అన్ప్లాక్ చే అన్ప్లాక్ చేసేస్తా ఫస్ట్ కరెంట్ వెళ్ళిపోతు కరెంట్ సేవ్ చేయడానికి
ఇంగా లైట్ మీడింగ్ డే వొడ్ బల్బ్స్ యూస్ చేయడం కూడా మంచి హ్యాబిటే
ఉం అవును కరెక్ట్ ఏ
ఉ ఇంకా మరి ఫ్యూచర్ లో సోలార్ ఎనర్జీ ఇంపార్టెన్స్ పెరుగుతుందంటామా
చాలా పెరుగుతుంది
ఎందుకు అట్లా
ఇంకా చూసుకుంటే ఫాన్సల్ సేల్స్ లిమిటెడ్ గా ఉంటాయి కదా దాని వల్ల
ఉమ్ అవున్ అసలు అవి ఆ ఫాజోల్ ఫియల్స్ నాన్ రెన్వబుల్ రిసోర్సెస్ కింద వస్తాయి అవును రేన్యూల్ ఎనర్జీ ఫ్యూచర్ కి ఇంపార్టెంట్ కదా
అవును ఇంకా గవర్నమెంట్ కూడా సోలార్ ప్రాజెక్ట్స్ ఎంకరేజ్ చేస్తుంది మధ్య చాలా అంటే చా ఎంకరేజ్ చేస్తాంది
అవు నంట కదా ఇప్పుడు మనం సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుంటే మనం గవర్నమెంట్ కి ఫ్రీగా అంటే ఫ్రీగా ఏం లేదు మనీకి ఎలక్ట్రిసిటీ ఇవ్వచ్చంట వాళ్ళు కొనుక్కుంటారంట వాల్ మనకి మనీ ఇస్థారాంట
ఉమ్ చూడు ఇదైతే మంచి డెవలప్మెంటే అనుకోవచ్చు కదా దీన్ని చూస్తా ఉంటే
మ్ అవ్ ఇంగ స్కూల్స్ అండ్ ఆఫీస్ లో కూడా సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేస్తున్నరట కదా
ఆ నాకు తెలిసి ఇది చాలా మంచి డెవలప్మెంట్ అయితది
అవును ఇంకా మరి సోలార్ ఎనర్జీ డ్రాబ్యాక్స్ ఏమైనా ఉన్నాయంటావా
రైైని డేస్ లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది
మ్ అవులే అప్పుడు అంతగా సను రాడు కదా బయటికి తక్కువే ఉంటుంది కరేక్టే
కానీ టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది కదా దా దీ దీని వల్ల
మ్ అవును కరెక్ట్ే
మరి ఎలక్ట్రిసిటీ సేఫ్టీ గురించి ఏం తెలుసు
మ్ మ్ తెలుసు అంటే మన సేఫ్టీ ఫస్ట్ ఇంపార్టెంట్ కదా ఎలక్ట్రిసిటీ వర్క్స్ ఏమైనా చేసినప్పుడు మన హ్యాండ్స్ అనేవి వెట్ గా ఉండకూడదు ప్లస్ మట్ హ్యాండ్స్ తో స్విచెస్ ఆఫ్ చేయడం అంట ఇవంతా చేయకూడదు ఇంకా గీజర్స్ స్విచెస్ వాష్రూమ్స్ లో పెట్టుకోకూడదు అప్పుడు మనం పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం మనం స్నానం చేసినప్పుడు మనకు కావాల్సినంతసేపు ఆన్ చేసుకుంటాం ఆఫ్ చేసుకుంటాం అప్పుడు మన హ్యాండ్స్ వెైట్గా ఉంటాయి కదా ఇవన్నీ మెజర్స్ తీసుకోవాల
ఇంకా డ్యామేజ్డ్ వైర్స్ యూస్ చేయకూడదు అస్ అట్లా డ్యామేజ్డ్ వైర్స్ యూస్ చేస్తే షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అనేటివి వస్తుంది కదా అది చాలా డేంజరస్
మ్ అవును ఎలక్ట్రికల్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కరెంట్ షాక్ కోడ్ కొడుతుందో మనకే తెలిదు
అంతేలే డెఫినెట్ గా మన సేఫ్టీలో మనం ఉండాల ఎందుకంటే కరెంట్ పని కదా చ చనా అంటే చాలా డేంజర్ అది
మ్ ఇది ఎలక్ట్రసిటీ మన మోడర్న్ లైఫ్ కి బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ లాగా ఉంటుం దన్మాట
ఇంకా అది లేకపోతే ఎలా సర్వైవ్ చే చేయగలుగుతారు చిన్న చిన్న వాటికి ఎలక్ట్రిసిటీ ఇంకా మేము మొబైల్ చార్జ్ చేసుకోవడానికి కూడా మాకు ఎలక్ట్రిసిటీ కా కిచెన్ లో కై మైనా రుబ్బుకోవాళంటే కూడా ఇంకా గ్రైండర్స్ యూస్్ చేస్తారు దానికి కూడా ఇలక్ సిటీనే యూజ్ అవుతుంది ఈ మధ్య అయితే ఎలక్ట్రిక్ స్టవ్స్ వచ్చేసినాయి సో కిచెన్ లో ఇంకా వంట చేయాలం టే ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ కావాల
మ్ అవును అంతేందుకు ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ లేదు ఫర్ టో ఫై వరకు లైట్స్ ఫ్యాన్ లైట్స్ లేకుండా ఉండొచ్చు ఇంగ కొంచెం మబ్బు అయిపోయింది అయి ప్పింద అనుకో ఇంగ ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ కావాల్ల ఇగ సమర్ లో పన్స్ కి ఫ్యాండ్స్ కి ఇమంత్ కావాల్సిందే కదా
ఆ ఇంకా ఫ్యాన్ అయితే ఇంకా సమ్మర్ లో ఒక్క ఫ్యాన్ లేకపోతే ఇంకా సమ్మర్ ఇళ్ళో అయితే కొంతమంది ఏసీ యూజ్ చేస్తారు ఇంకా ఖచ్చితంగా దానికి చాలా ఎలక్సిటీ కాల్ వళ్ళ
అ కి హోప్ లాగుంది
అవును చాద బాగా చెప్పాద్ర్ మాకయితే
ఊ థ్యాంక్స్ ఇంగా మన ఎన్విరాల్ ని ప్రొటెక్ట్ చేయ్యాల ంటే రేనావబుల్ ఎనర్జీ యూస్ చేయాలి
అవున్ ఎగ్జాక్ట్గా అది చేయకపోతే ఇంకా మాకి మేము ప్రొటెక్ట్ చేయలేమే ఎన్విరాన్మెంట్ ని
ఉ రెన్వబుల్ రిసోర్సెస్ అంటే ఇవే వస్తాయి ఆ సన్నోస్తుంది స న్ లైట్ అంటే సోలార్ సన్ తో సోలార్ చేస్తారు కోచ్చి ఏయిరస్తుంది వాటర్ వస్తాయి
అవునవును
ఉమ్ ఇంగ నాన్ రినయబుల్ సోర్సస్ లో ఫజల్ ఫ్యూవల్స్ అంటా హోలు ఇవంతా వస్తాయి మైనింగ్స్కివంట
ఔన్ చానా యూస్ అవుతాయి అసలు రెండు కూడా మాకు
ఉమ్ ఆ అసలు టెక్నాలజ్ టేక్నాలజీ పెరిగేకొద్దీ డిమాండ్ కూడా అంతే ఉంది లే కదా
అవున అవును చూస్తాంటే ఇంకా అలానే అనిపిస్తాంది ఇంకా టెక్నాలజీని చూస్తాంటే ఇంకా ఎల స్రిటి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది ఈ టెక్నాలజీస్ చూసుకుంటే
ఆ ఇప్పుడు ఏం వర్క్ చేయాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ ఉండాలే ఎందుకంటే ఇప్పుడు రోబోట్స్ ఏ చూసుకో దానికి ఛార్జ్ చేసే గ్గుడా ఎలక్ట్రిసి టి కావాల అవి పని చేసినా కూడా దానికి ఉం ఇంగా ఫ్యూచర్ లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి కదా ఇంగ దానికి కూడా
వచ్చేసాయి కదా ఆల్రెడీ ఈవి వెహికల్స్ ఇంకా వాటిని ఛార్జ్ చేసుకోవడానికి కంపల్సరీ కావల్లా
ఉమ్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్నా ఇంగ ఫ్యూచర్ కి నైంటి టు నైంటి నైన్ పర్సెంట్వ అవె ఉంటాయం
అవ్వె ఉంటాయి ఎందుకంటే ఇంకా ఈ పెట్రోల్ డీజిల్ చాన తగ్గిపోతా ఉంది కదా
ఉమ్ ప్లస్ పొల్యూషన్ని తగ్గించాలంటే తగ్గించాలన్ని సొల్యూషన్
ఈ టాపిక్ గురించి మాట్లాడడం చాలా యూస్ఫుల్ గా ఉంది కదా
ఉం అవును చాలా యూస్ఫుల్గా ఉంది అయితే మరి బాగా రాసినమా ఈ రోజు నువ్వు కాలేజ్ లో ఎస్సే రైటింగ్ అన్నావు కదా
ఆ బా రాసేసచ్చ నెనయితే అన్ని టాపిక్ అన్ని అడ్వాంటేజెస్ డిస్ అడ్వాంటేజె బెనిఫిట్స్ అన్ని కవర్ చేసి రాసేసొచ్చా
ఉమ్ మరి దీని రిజల్ట్ ఎప్పుదొస్తుందంట
వాళ్ళు అప్డేట్ చేస్తారన్నారు గ్రూప్ లో
మ్ సరేే లే అయితే ఇప్పుడు అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటా కొంచెం పెండింగ్ ఉంది మ్ బాయ్